హలో హలో
హలో
హలో
హలో
వినివిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఫోన్ చూస్తున్న మీరేం చేస్తున్నారు
నేనా రాసుకుంటున్నా
రాస్తున్నారా
ఆ
మీర్ స్టడీ చేస్తున్నారా అవునా
మ్మ్
రేపు హాల్డే ఉందా మీకు
ఆ ఉంది మీకుందా
మ్మ్
మీకు లేదా తిన్నాం మీరు దిన్నారా తిన్న
ఆ తిన్నాం మీ పెళ్లెప్పుడు
ఆ
మీ పల్లెప్పుడు వయిరే
ఆ నా పెళ్ళ్ వచ్చేస్ ఇప్పుడేడ చాలా సంవత్సరాలు ఉందిలేండి
అంటే స్టడీ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకున్న తర్వాత పెళ్లి చేస్కోవర
ఆ స్టడీ కంప్లీట్ అవ్వాలి జాబ్ దెచ్చుకోవాలి
ఇంట్లో ఒప్పుకుంటార అలా ఇంట్లో అలా ఒప్పుకుంటార
ఆ ఒప్పుకుంటారు మా ఇంట్లో ఒప్పుకుంటారండి అలా మీ పెళ్ళెప్పుడు మరి
నా పెళ్లైపొయ్యిందండి
ఓహో పెళ్లయి పొయిందా మీ హస్బెండ్ మంచిగున్నారా మరి
ఆ మంచిగున్నాన్
ఉహ్ హు పాప, బాబా?
ఇం వన్ ఇయర్ అయింది. మ్యారేజ్ అయ్యి
ఇప్పుడు ప్రెగ్నెంటా. ఏంటి మీరు?
అదేం లేదు. అంటే చేసుకున్నా వెంటేనే ప్రెగ్నెంట్ ఆవాలని ఏం లేదు గాదా.
ఓహో గ్యాప్ తీసుకున్నారా మీరు? ఉహ్ హు
ఉహ్ హు చదువ్ పింటున్న
చదువుకుటున్నారా? పెళ్ళి అయిపోయాక గూడా మిమ్మల్ని జదివిస్తున్నారా?
ప్చ్ ఏమో ముందు నేను నాకూడా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. స్టడీ కంప్లీట్ చేయాలని కుదుర్తలేదు మా ఇంట్లో ప్రబ్లమ్స్ చాలా జీనిస్ ఉహ్ హు
జాబ్ చేస్తారా. మరి మీరు? మీ మీ హస్బెండ్ జాబేనా? మంత్లీ ఎంతండి?
మంత్లీ టు లాక్స్
టూ లాక్సా
ఆ
ఇది మీకు వర్ ఫ్రమ్ హోమా? ఉహ్ హు ఇంకేంటి మరి విశేషాలు? ఏటైనా షాపింగ్స్ కి, ఏటైనా టూర్స్ కి ఏటన్న ప్లేసెస్ కెళ్ళారా?
లేదు వెళ్ళాలి వెళ్ళాలి
ఎందుకు మీకు మ్యారేజ్ అయిందిగా. మీ హస్బెండ్ మిమ్మల్నీ ఏటు తిప్పట్లేదా?
సల్డ్రి
హలో
టైం పప్
హలో
చెప్పాన్
హలో
సం
హలో వినిపిస్తుందా మీకు?
టు ఇరిటేషన్ ఏం చేసినా
ఉహ్ హు ప్చ్ ఇంకేంటండి సంగతులు.
ఏం లేదు
అయితే మీరు ప్రెగ్నెంట్ కాదనమాట.
కాదు
ఉహ్ హు
ఇంగా ఏం
వన్నీరుైతున్నాగానీ ఇంత గ్యాప్, ఇప్పుడు జనరేషన్ అట్లా లేదు గదా.
మేము ఉన్నామండి. అందర్ రూ ఓకే అలా ఉండరు గాదా. ఇప్పుడు మీరు, మేము సేమ్ ఉన్నామా? లేం గదా. ఉంటామా ఉండాం గదా. అది గూడా అం ఉమ్
ఇంకేంటండి సంగతులు!
మీ ఫ్రెండ్స్ మ్యారేజ్ లు, టూరీస్ అలాంటివి ఏం లేవా?
ఆ మా ఫ్రెండ్స్ మ్యారేజ్ ఇప్పట్లో ఎవరియ్ లేవు. అందరు చదువ్ కుంటున్నారు మా ఫ్రెండ్స్ అందరూ.
అవునా
ఉ మా ఫ్రెండ్స్ అందరు జాబులు చేసాక మ్యారేజ్ చేసుకుంటారంట మీ ఫ్రెండ్స్యనియా మ్యారేజ్ హలో
హలో హలో ఆ
కొంచెం గట్టింగ్ మాట్లాడరా మీ వాయిస్ ఏమి నాకు వినపడట్లేదు
ఆ
హలో
విని పిస్తు
ఆ వినిపిస్తుంది మ్యారేజ్ అయిది మీకు జాబ్ జాబ్ బ పస్ టూ లక్స్ మీ హస్బ పెడుకి ఇంకేంటండి మీ ఎంజాయ్ ఎంజాయ్ ఉండద్ది లైఫ్ అంతా
ఏ ప్రాబ్లమ్ ఇంద
ఆ
మీకు ఇయర్ ప్ర ప్రాబ్లమ్ ఏమని ఉందా హెల్త్క్ లాంటి
ఏం లేదండి
ఏంత గట్
ఇక్కడ మాకు కొంచెం నాయిస్ పొల్యూషన్ ఉంది అందుకే
మరి నేనంత గట్టికి మాట్లాడినా కొంచెం పక్కన వాళ్ళకి కూడా బజగా అనిపిస్తుది కదా అందుకనీ
అ
ఏం చేస్తున్నారు మరి రారాస్తున్నా అన్నారు కదా కంప్లీట్ అయిందని
కంప్లీట్ అయిందిందండి కంప్లీట్ అయింది ఏంటండి మీ ఫ్రెండ్ని ఏమంటున్నారు ఇప్పుడు
నాకు మ్యారేజ్ అయింది నా ఫ్రెండ్ ఏమనిసి వస్తుంది నేనే మాట్లాడలేద
హలో హలో
మేం వినిపించట్లేదా హలోలో
మీ ఫ్రైడ్
అ అ హలో